అండి వినిపిస్తా ఉన్నా అండి నేను మాట్లాడేది మీకు ఆ వినిపిస్తది అండి
ఓకే ఇప్పుడు మనము షాపింగ్ గురించి మాట్లాడుకుందామా
ఆ ఓకే అండి మాట్లాడదాం చెప్పండి
ఓకే షాపింగ్ కంటే ఇష్టమా అండి మీకు
ఇష్టం ఉండదండి షాపింగ్ అంటే అసలా
చాలా మందికి ఇష్టం ఇష్టం ఉండదు కదండి అంటే కొంతమందికి టైం స్పెండ్ చేసి తిరగడము
అంటే ఆల్మోస్ట్ ే అమ్మాయిల అంటేనే షాపింగ్ కదండి
అవును
ఆ ఎవరు అంటే ఒక ఆ అమ్మాయిల్లో ఒక హండెడ్ మెంబర్స్ లో ఒకెబర్స్ ఇష్టం ఉండదు అదమో అడి మీకుతో నైన్ మెంబర్స్ కింద షాపింగ్ అంటే పిచ్చి ఉంటది
అవును
ఆ అందులోన ఒక ఇష్టమేనా పర్సన్ వచ్చి షాపింగ్ వెళ్ళాం కదా అంటే మొత్తం డే మొత్తం షాపింగ్ ఏమన్నా చేస్తా ఉంటారు కొ
చేస్తారు నాకు కూడా ఇష్టం అండి అంటే నా కోసం కొనే దానికోసం అయితే నేను డే అంతా టైం స్పెండ్ చేసి స ఓపిగ్గా తిరుగుతా ఉంటా
ఆ ఆ అదే నీనే ఏలిండి
ఓపిక ఉండదు ఎందుకంటే మనకి నచ్చిన దానికోస్ మనం వెతికేది వేర్ ర్ వేరే వాళ్ళ కోసం మనం వెతికిదివేరు కదా అందుకోసమే వేరే వాళ్ళ కోసం అయితే వెళ్ళలేనండి నేన్
హు వెళ్ళగలం గానీ ఒక వన్ ఆర్ టూ ఆర్ సంతే అండి ఎక్కువ బేర్ చేయలేం మీరు ఎక్కడ ఎక్కడ ఎక్కువ షాపింగ్ చేస్తా ఉంటారండి ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తారా ఆన్లైన్ ప్రిఫర్ చేస్
ఆఫ్లైనే ఆన్లైనే అండి
ఆన్లైన్ ఆ ఆ నేను ఎక్కువ ఆన్లైనే అండి ఆఫ్లైన్ అయితే చెప్పండి
ఏ యాప్ యూజ్ చేస్తుంటారు
నేనా ఏజియో మింత్రా ఫ్లిప్కార్ట్ అన్ని యూజ్ చేస్తా అండి దేంట్లో నచ్చితే అది
ఓకే నేనైతే నా కోసం అయితే అన్ని మింత్రానే, ఇంకా ఇంట్లోకి అయితే థింగ్స్ ఉంటాయి కదా వాటి కోసం అయితే ఆమె చ్చానండి
ఆహా హుమ్ ఆన్లైన్ అయితే బెటర్ కదండి ఇన్ ఫెస్టివల్ షాపింగ్ ఆ చేసామండి ఇంకా ప్రేశం ఇంగ్ ఇన్ని ఉగాది కొకటి శ్రీ రామ్ నవమీ కోగటె అండి టెండి హుమ్ మనకి బట్టలు గొనాలంటే ఆకేషన్ తో అవసరం లేదండి ఎప్పుడు నచ్చితా అంటే అప్పుడు అంతే ఆ ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు ఎప్పుడు డ్రెస్ నచ్చితే అప్పుడు
అవునండి నేనయితే డ్రెస్ తీసుకున్నాన దన్ నే సెస్ కోళండి ఇంకా
ఆ అది గూడ నిజమేలెండి ఆహా ఆ
కొత్త డ్రెస్ వేసుకొనేలే అవును ఇంకా తర్వాత ఇప్పుడు కొన్న డ్రెస్ ఇప్పుడు వేసుకున్నామా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళామా
ఆ మళ్ళీ ఇంకాది అసలు వేసుకోబుద్ది కాదు అరే ఇంకా మొన్న గది ఇది వేసుకోపోఇంది అనిపిిస్తాది ఆ ఎన్ని డ్రస్సులు ఉన్నా తక్కు వేలేండి మనకి
అవును మా హస్బెండ్ అయితే తిడుతనే ఉంటాడండి అ డబ్బులు పెట్టి డ్రెస్సులు శారీలు కొంటావు ఒకసారి వేసుకుంటావు అట్లాంటప్పుడు తక్కువ రేట్ పెట్టి క్కువ కొనుకొ ఎక్కువ సార్లు అసుకో ఒకసారి ఎస్ కునే దానికి ఎందుకు అంత డబ్బులు అయినా మనం వినం కదండి
అవునవును
వేసుకోవడమే తీసుకోవడమే
ఆ అంతేలేండి ఎదినచ్చితే అది చేయ్యాలి
అవునండి
హు ఆన్లైన్ అనుకోండి మనకు నచ్చింద పెట్ కొచ్చు నచ్చలేదా రిటర్న్ వెళ్ళిపోవ్ చ్చు ఆఫ్లైన్ అయి తే ఇన్ని ఆప్షన్స్
అవునండి తీసుకో అక్కడ ట్రయల్ రూమ్ ఉంటే వేసుకో చ్చు లేదా అక్కన్నే నచ్చింది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నచ్చదు కదా మళ్ళీ మనం దాన్ని రిటర్న్ చేయలేం అదే ఆఫ్ఫ్లిన్ అన్ ఆన్లైన్ అనుకో ఒక టూ త్రీ డేస్ పెట్టుకొనైనా మళ్ళి రి టన్ చేయ్యొచ్చు దాన్ని
ఆ అవునండి అందులోను ఆన్లైన్ అయితే అదే పనిగా ఆఫ్ఫ్లిన్ అయితే పనిగా దానికోసం టైం కేట్ టాఇంచాలి అదే ఆన్లైన్ అనుకోండి మిడ్ నైట్ అయినా షాపింగ్ చేసుకోవ చ్చు ఏ బాధ ఉండదు ఆ ఆ ఆ ఆ అదే అన్ని ఇట్లా ప్లస్ పాయింట్స్ ఈ ఆన్లైన్ షాపింగ్ వల్ల అందుకే ఎక్కువమంది ఫ్యాక్టరీస్ కాగుంటరడి హు మీరు ట్రై ఎక్కువ మీరు ఇంట్లో ఉంటారా వెస్ట్రన్ వేరండి
ట్రెడిషనలు వెస్ట్ తను అప్పుడు బెంగళూరు లో జాబ్ చేసేటప్పుడు అన్ని వేస్ డి ఇప్పుడు ఓన్లీ టాప్స్ అండి
హ అంతలేండి అకేషన్ బట్టి పోతా ఉండవు ఉ
ఫెస్టివల్ కి అయితే ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఎంత సారీ సేయండి ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఒకసారి కూడా కట్టుకోలేదు ఒకసారి కూడా కొనలేదు కూడా
ఆ ఒకసారి కూడా కట్టుకోలే కొలేద అండి
ఒక్కసారి కూడా కట్టుకోలేదు కొనలేదు ఫస్ట్ ఎందుకంటే ఎప్పుడో పెళ్లి చేసుకుంటాము అప్పటికి ట్రెండ్ వేరేలా ఉంట అవే
అంటే ఇప్పుడు మేమైతే కొనకపో కొనకపోయినా కూడా అమ్మ వాళ్ళకి సారీస్ ఉంటాయి కదండీ అండి వాటి నేనే ట్రై చేస్తా ఉంటాము అప్పుడప్పుడు
నేను నాకు నా నాకు నచ్చదు అట్లా ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ పెళ్లికి కట్టుకున్నాను అప్పుడే కొన్నామన్ని
ఓకే హా ఇంకాని మీ ఇంట్లో వాళ్ళ కోసంయితే తే
మా ఇంట్లో అందరికి ఆన్లైన్ షాపింగ్స్ అండి ఇప్పుడు శారీస్ కూడా నేను ఆన్లైన్ లోనే తీసుకు ఉంటని ఇప్పుడు
ఆహా ఆ ఆహా లేదండి ఎప్పుడు ట్రై చెయలేదు ఇన్స్టా
అవునా నీ రిటర్న్ ఉండదు కాకపోతే ట్రస్టెడ్ పేజెస్ ఉంటాయి కదా వాటిలో తీసుకుంటే బాగుంటాయండి
ఉ అంటే నాకు ఇంతవరకే అవసరం అయితే రాలేదండి సారీస్ కొనే అవసరం నేను ఎక్కువ అమ్మవి అక్క వాళ్ళవి ఇరవైరు ఉంటే వాళ్ళవి ఎక్కువ తీసుకుంటా ఉంటా ఏమైనా కట్టుకునేది ఎప్పుడో సరే గదా అని చెప్పానాటు
ఆవునులేండి ఎందుకులేండి ఇప్పుడె మీ మ్యారేజ్ అప్పటికి వేరేలా ఉంటాయి శారీస్ అంత అవి ఓల్డ్ అయిపోతయి అవును నన్ను గుడ మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసినారు అప్పు ఇప్పుడు తీస్కో అప్పుడు ఒకటి అప్పుడు ఒకటేనే నాకు వద్దే వద్దని చెప్పిండె అన్నీ ఒకే సరే కొన్న
అంతేలేండి పెద్ద ఆన్లై ఆఫ్లైన్ షాపింగ్ చేస్నారనుకోండి
ఉహు
మీరు ఎక్కువ స్ట్రీట్ షాపింగ్ ప్రిఫర్ చేస్తారా లేదంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా వాటి
షాపింగ్ మాల్ అస్సలే వెళ్ళను నేను ఒక డ్రెస్ ఏమోకొన్న అంతే నేను షాపింగ్ మాల్ లో బర్త్డేకి అంతే అది గుడ టూ తథౌసండ్ ఏ ఆపట్లా ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ తిరుపతిలో చదుకుంటున్నపుడు ఆ మళ్ళీ అక్కడ తిరుపతిలో ఓ గాంధీ నగర్ అని స్ట్రీట్ ఉంటది ఓన్లీ అమ్మాయిల్కి డ్రెస్సెస్ స ఆ స్ట్రీట్ లోనే ఎక్కువ కొంటాంటి మేము అప్పుడంతా ఆఫ్లైనే లే మేము తిరుపతిలో ఉన్నప్పుడు ఇప్పుడే ఆన్లైన్ అప్పుడంత ఆన్లైన్ ఆఫ్లైన్ డైరెక్ట్ వెళ్లి తెచ్చుకుటంటిమి ఇప్పుడే ఆన్లైన్ ఇప్పుడు లెజి అయిపోంది తం కదా టైం ఉండదు అందుకు ఇంకా జా చేస్తే అంత టైం ఉండదు రూమ్కొచ్చి రెస్ తీసుకు కొనేకె సరిపోతాండి
అవునలేండి
అందుకోసమే ఇప్పుడు ఆన్లైన్
ఆ మీరు బ్యాంగ్లూర్ ఉన్నప్పుడు బీచ్కెళ్తా ఉంటార మల్లేశ్వరం దేయనగర చిక్పేట అని ఆ మల్లేశ్వరం జయనగర్
ఆ జయనగర్ం ఇంకా నేను జయనగర్ అప్పుడు క్యూస్ పడర్ లో చదుగుం వెళ్తుంటి నేను అప్పుడు ట్రైనింగ్ కి దగ్గర అక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ అలా ఉంటది సిటీ బస్ కి వెళ్తుంటిమి ఎప్పుడైన్ మాకీ క్లాస్ బోర్ గొట్టిన క్లాస్ క్యాన్సిల్ అయినా అక్కడికి జయనగర్కి ఎల్లి ఏం కొనకపోయినా జస్ట్ చూసేదాని సమైనా వెళ్తుంటుంది షాపింగ్ అంటే నచ్చుతది కదా అమ్మాయిలకి అందుకోసమే జస్ట్ చూసి ఆనందించ చెదని మైనా వెళ్తుంటి మీ
అవునండి అందులో ను చీప్ కాస్ట్
అవును ఏమ లేదండి చీప్ బజ్జి బండ్రైన అక్కడికి వెళ్తే వాచేస్తారు రేట్లు ఆ జస్ట్ టాప్స్ ఒక్కటి టూ ఫటీటి త్రీ హండ్రెడ్ అలా ఉంటాయి కాని రిమైనింగ్ అన్ని కాస్ట్ అ అక్కడ అందరుూ తక్కువ తక్కువ అంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలుతుంది అన్ని కాస్తయాన్ని
అవునా అంటే కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటది అంటారా ఆ
బులా ఆప్షన్స్ ఉంటాయి ఇది కాకపోతే అది అని అంతే. చిక్ చిక్పేట్లో ఐతే ఇంకా హోల్సేల్ ఉంటాయి కదా వాటికైతే తక్కువ అంతే మనకి వన్ పీస్ టూ పీసెస్ కొనే వాళ్ళకి ఏం
ఓకే ఆ హోల్ ల్గా బల్క్ లో తీసుకునే వాళ్ళకి మంచి ఉ అ అవునవునులేండి
ఒక నేను టూ డ్రెస్సెస్ ఏమోకొన్నా అంతే అండి అక్కడ అది క్లాత్ తీసుకొని అే
ఆ స్టిచ్ జేయిచుకున్నారు
అవును దానికే ఫోర్ థౌజండ్ అయ్యింది ఆది కుట్టిచ్చే సరికి ఆ ఎంత చీప్ చూడు హ హ హ హ క్లాత్కే టూ ఫైవ్ అయిందండి ఇంక ఎ
ఆహా ఆ ఇద
అవును అప్పట్లో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్. ఇప్పుడైతే ఇంకా ఎక్కువే ఉంటాయి నాకు తెలిసి ఆడ ఉ
హ
అంటే ఇప్పుడు ఏది తక్కువకు రాదండి అన్ని కాస్టే తక్కువకు వచ్చే కాలము పోయింది అవును ఇప్పుడు షాపింగ్ అంటే అన్ని టూ థౌజండ్ త్రీ థౌజండే పెట్ట పెట్టాల
ఆ అవునులేండి అ అవును నిజమే అదైతే
ఎంగమే అవేం రావు
ఆ ఇప్పుడు సరిపోదండి వన్ కేజీ తీసుకపోతే బట్టలకి
అవునండి థ్యాంక్స్ అండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ
వేస్ట్ జెన్స్ ఇంత సీరియస్ ఎందుకు ఉంటారు అంట
థ్యాంక్స్ అండి ఓకే అండి బాయ్ అండి
ఆ